ఉం
ఎంజ్
ఇంకా నీ అట్లా పడుకున్నా ఇగ నీ కొసేపానంక ఇగ ఫోన్ చూసి పడుకోవాలి
హలో
వినిపిస్తుందా
ఆ అ
అదే ఇక కొసేపైనంక ఫోన్ కాసేపు చూసి చూసి ఇంగానుకుండే
ఏ ఇంకానుచేశే
ఇంకే ఉంది ఇగ పడుకో ఇంకెం ఉంది ఇగ
వర్క ఎప్పనుంచిల్లి ఎప్పడిదాకనే
మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు ఈ రోజు చాలా సేపు చేసిన ఫోర్ తర్టీ వరకు చెసినా మస్త ఎక్కువైంది పనీ ఈ రోజు మా మా ఇగ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చెప్పిం అది చేయమంటే ఇక చేసేసరికి కొంచెం లేట్ అయింది అట్లనే మా ఓళ్లు కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కొంచెం స్ట్రిక్ట్ ఉంది నాకు ఏందో తిగడాకూడదు లే ఆఫ్స్ ఉంటాయ ఏమో అని క్యవిఎస్ కి ఉమ్ ఉ అట్లా అయితే చూసుకోవాలి కద ఒక్కటే ఒక్కటి ప్రమోషన్ తీసుకు ప్రమోషన్ వస్తే బాగుండు జీతం పెరుగుతుంది లక్ష అనుకుంటే
లక్ష పైరుతా
ఆ వన్ ల్యాక్ ఇస్త పెంచుతారు
అవునా
ఆ
అంతత్తయ్ ట్రో హలో
టెన్ థౌసండ్ పెరుగుతది టెన్ తౌసండ్ పెరిగిన్ అ ఏదగ్గర దగ్గర టి
ఆహా
ఆ అ ఎంతా కలిపి ఫిఫ్టీ వస్తుంది ఆ ఆ ఏంటిది
అడు పర్టికులర్ డేట్ ఏం చెప్పలేదాని ఇట్లా
చెప్పిండు మంతెండని మంత్ ఎండ్ అని కానీ మెయిల్స్ రాలేదు మెయిల్స్ వస్తేనే మాకు ఇప్పుడు మంత్ ఎండ్ లో శాలరీ క్రెట్ అవుతుంది
ఇంకేంది ఇంకా వర్లే కదా పైసలు మరి ఇంకా ఎండు కాలే
మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది ప్రమోషన్ వచ్చినట్టు మెయిల్ వస్తుంది మనకి
ఆహా
ఉమ్
ఈ మంత్ కి క్యూ
సీనియర్ క్వాలిటీ అనలిస్ట్
ఆహా
డిన్ క్వాలిటీ అనాలస్ట్ క్యుఎ మన దైతే సీనియర్ సీనియర్ వస్తు
మీ కన్న పెద్దోలుంటార సీని
సీనియర్ అంటే ప్రమోషన్ అంటటు ప్రమోషన్ వాళ్ళకంటే పెద్దా నేను అంటే క్యూఏ కంటే క్యూఏ కంటే సీనియర్ క్యూఏ పెద్దా కొంచెం పొజిషన్ పెద్ద కొంచెం సేమ్ వర్కే
అ దాంట్లో నీకు ఎక్కువ తెలుసా
ఆ గట్ల ఆ ఇప్పుడు ఏజెంట్స్ అనలిస్ట్ ఉంటాడు అనలిస్ట్ నుంచి సీనియర్ అనలిస్ట్ అట్లా క్యూఏ నుంచి సీనియర్ క్యూఏ ప్రిన్సిపల్లిస్ట్ ప్రిన్స్ కాలిస్ట్ అంటే టీఎల్ అట్లా
అవు
ఇవన్నుంటయ్
ఆ
ఇంకొక సో అట్లా ఆ ఆలోచిస్తుకున్న మంచిగా టాన్ని ఏసుకున్నా మంచిగా ఎక్కగని ఒక్కటి రాలే ఇయర్లీ హైక్ కూడా లేదు ఈ సారి ఇయర్ హై ఇయర్లీ హైక్ గుడ ఇస్తడు కదా మనకు శాలరీ ప్రతి ఇయర్ ఇయర్ పెంచుతారు కదా అది కూడాలే ఏదమా అది కూడా లేదు నాకు
అంతే ఇక ఫస్ట్ ఎంత వతదో అంతే ఇక మనం ఉన్నంతకాలం
ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతది శాలరీ నాలుగు వేలు ఐదు వేలు పెరుగుతది కదా అది లేదు ఈసారి అది లేదు ఆ అది లేదు ఇది లేదు రెండు లేదు
అందున్ ఆన్ ఇన్కమ్ అతలేద
ఈ ఏమో అంత టె సో వాళ్ళే దుబ్బు తలుకావచ్చు మధ్యలో అతూ ఉంటాయ్
ఆ ఆళ్ తోపేటోల్ ఇగ మనకు అ చేదేడప్ ఏ
ఊ నేను అనుకున్నా మనిషి ఒక అలుగన్నా నేను ఎప్పుడైతే అనుకుంటనో అబ ఆయ ఆ ఇయరే జరగదు ఏమట్ల
అంతే
ఊ ఉ
అనుకో నువే
ఇక జాబ్ మానేయాలి అనిపిస్తుంది ఇగ వేరే దాంట్లో చూసుకోవాల అనిపిస్తుంది నాకు ఇల్ల ఉండ బుద్ధి అయితలేదు ఇగ సరిపోయింది
సర్పేన్ దంటే ఇగ పక్కా పెడ్ట్టేశాలే ఉన్న ఇంట్రెస్ దొబ్బుతది
ఆ జీతం రాక్తెపోతె అసల్ పన్ జేయ బుద్ది గాదు
అంతేగా మరి చేసేది అని కొరకు ఏదో ఆశ ఉంటదు కొంచెంమన్న ఏరుగుతదని
కన్ స్ట్రక్ట్ ఏసురే గోరంగా అది ఇది సుటి సోది చేసురు కోపం వస్
ఇప్పుడు మనం తెలిషి నం అ మన టీమ్ మెంబర్స్ కి అంతగానం చెప్పినా కూడా ఇరిటేషన్ ఒస్తది
మ్ అజికారు ఇ జరు చెప్తాన కదా మనం ఒక పొజిషన్ కి ఒక పొజిషన్ కి వచ్చ నంకా ఎట్లాంటది అంటే ఇప్పుడు ఏజెంట్ గా ఉంటే ఏం కాదు లైక్ మన మీద ఉన్నోళ్ళు ఆన్సర్ చేస్తారు కనీ ఇప్పుడు ఏజెంట్ ప్రమోషన్ ఒస్త ఆళ్ళు ఎందుకు ఎట్లా చేస్తారు నువ్వు వ్వె ఆన్సర్ చేయాలి
ఆ ఇవ మ మనమే మొత్తం ఆన్సర్లు వాడ మూసుకొనుంట్రు మనమే మొత్తం ఇయ్యాలి ఆ
నీకు నేనుకివేనిక ఇప్పు నువ్వు ఎర్రర్స్ చేసినావు అట్ల నీ ఎక్స్ప్లెషన్ నేను వేరేటోలక్ నేను ఇచ్చుకోవాలి నువ్వ్ ఎందుకు చేశ్నవ్ ని ప్రాబ్లమ్ ఏందంటె నేన్ చెప్ కోవాలి అదే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు అంత అవసరం లేదు జస్ట్
ఇప్పుడు నేను తప్పు చేసినా వాళ్ళ ఏమ అనుకుంట్ర నేను మంచి చేలే నుకుంట్రు
ఉం ఆ ఎదిగ చేస్తు నువ్వు ఏం చేస్తున్నావు్ ఏం నేర్పిస్తున్నా్ ఆ గివే ఉంటయి సోది అది కొంచెం ఇప్పుడు ఎక్కువ అయింది కొద్దిగా ఎక్కువ చేేస్తారు కియష్ మీద
అవునా
ఆ ఎప్పుడు ఇంత లేదు అసలు ఈ మధ్యల్నే కొంచెం ఊరుకఊరికే చేస్తున్నారు ఎప్రిల్లో ఏముంటందో ఎట్లా ఉంటదో చూడాలి
ఏమున్నది ఈ మంత్ వరకి మంతెండ్ మనకు ప్రమోషన్ ఒత్తె కతం ఇంకా వాళ్లు వన్ మంత్ రే జంపుగా
అదే ప్రమోషన్ పడితే బాగుండుగాని ఎందుకు ఆపుతున్నారో అర్ధం కావట్లేదు ఏంటో హైర్ చేసుకుంటారు కొత్తోల్లని బానే గట్టిగానే
కొంచెం హైయ్య ఉన్నారా
ఆ ఓ ఎక్క నుంచో ఉరుకురుకురు వస్తారు టీంలకి కోపం వస్తాది మాకైతే ఇప్పటికే సగం క్వాలిటీ దొబ్బుతుందిర అంటే కొత్తల వాళ్ళు ఇంకా క్వాలిటీ దొబ్బుతది
ఓ
ఊ సరిగా చేయరు కొందరు తొందరుతొందరుగ మస్తు చేత్తారు కొత్తగా వచ్చనొళ్లు కూడా
ఆ కొందరు మంచిగ చేత్తారు ఆ మంచిగా ఉన్నదాన్ని వీళ్లు లొచ్చి చెడ దొబ్బుతారు చేయనోళ్లు
ఆ అదే అదే అయితుంది అదే అయితుంది క్వాలిటీ ఆ పోతుంది క్వాల అని ఎంత కష్టం మీ అమ్మ సోది మీ అమ్మ రోజు పోవాల్స ఆ మండే అయితే చిరాక వేస్తుంది ఆ కాలు ఈ కాలు అం ఉంటది ఆడ మా ఇట్లా అంటాడు ఇడు ఇట్లా అంటాడు ఊరం కోపోతుదు
స్ రాంగ్ నువ్వు నువ్వు ఏంది
నినా ఉంటా అంటా నేను మీర ఎందుకు ఇట్లా చేస్తరు ఏమన్నా ఎవ్వడు మాట్లాడు మీ టింగ్ లా అడిగినా మోనా ఇనా ఎధో చేయిన్రు ఎందు ఆ అడిగిన ఎందుకు చేస్తారు ఇట్లా మీరు మరి ఎందుకు చేస్తలేరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తారా లేకపోతే ప్రాసెస్ తెల్వదా ఏంది ప్రాబ్లమ్ ఆ ఇట్లా ఏస్తే ఎట్లా అంటే కూడా మాట్లాడ్డు సైలెంట్ ఉంటాడు
అంతే మా దాంట్లో కూడా అంతే అంటే ఇట్లా మై కాల్ చేయమని చెప్ పోమంటావా
మా అందరు మైకోన్ చేస్తారు స్పీ అంతా స్పీక్ టు యువర్ సెల్ఫ్ ప్లీజ్ ఏంటి ప్లీజ్ బి రెస్పాండ్ రెస్పాండ్ గివ్ మీ నాతే రెస్పాండ్ంట నేను
రెస్పాన్స్ ఏాలంటే అందరు మూసుకొని ఉం రే
గాయస్ ప్లీజ్ ఆ అట్లా పేరు పిలిచి అడగోధు అంటే నేను అడగను అట్లా ఎందుకంటే ఆ పాయింట్ టార్గెట్ చేసినట్టు ఫీల్ అవుతారు అదొక తలక నొప్పి వాళ్ళ తటి ఆ రెండు సార్ల మీట్స్ లో మనం అడిగినం అనుకో అట్లా
ఫస్ట్ మా ఇట్లా గాయస్ రెస్పాన్స్ అలా ఉంటారు ఎమ్ ఎవరు కారు రెస్పాండ్ చేయంటే ఎవరు రెస్పాండ్ చేయపో
ఆ అది అదే అట్లా నేను కూడా అడుగుతాను నార్మల్గా కనీ ఇప్పుడు టీం కొంచెం కొత్తది కదా ఉమ్ పాత టీమ్ వాలని ఆడుకునేద
ఆ మా
మంగయ వప్పురు ప్రసంగ మీరుూకియే మీ ఇంటర్ అనెగాన్ మాకు మస్త భయమేదు అంద అడిగ ఆన్సర్ ఏకు పోయను ఓకే ఇది ఐస్ నాట్ రెస్పాంంగ్ రైట్ సో ల్ పక్ కనే మషానే అల్పిిక్ నేమ్స్ అనేది అనేదిగా ఒక్కొక్క నేమ్ పిలుస్తుండే సో వట్ హ ట దస్ వ ఇస్ ద రీజన్ వెర్ ఇస్ ద కన్ఫ్యూషన్ చాలా అడుగుతుండే నువ్వు చేసినావా నువ్వు చేయలేదా ఆ నీ జ్యూసమిద్దల్నింగ్ సర్న అట్లా ఎందుకు టెన్ మినిట్స్ వాాలి ఇంకా వన్ మినిట్ ఉంది అట్లా అట్లా అడిగితే వాళ్ళు భయపడేది ఇప్పటి వళ్ళన అట్లా అంటలేను ఇంకొన్ని రోళు పోయి తది కూడా వస్తుది ఇక చెప్తేనకపోతే వస్తుంది మంచిగా చెప్తే ఎమ్ కధు ఆ
మంచిగా చెప్త్యా ఎనెటోలన్ ఏహే ఇంటర్ అని ఊకుంటాం ఇప్పుడు ఏంనడు రెస్పాండ్ అయపోతు ఇగ తప్పదు మరి
ఉన్న మీీట్ల బట్లాాలే అడిగా గా మాస్కింగ్ కోన్ వగా న ర యూ కెన్ యూస్్ ఇమోజెస్ అని కూడా చెప్పేసినాం ఆయన స్టిల్
ఈమోజీస్ కూడా పెట్టరా మాంట్లు బొచ్చాన్నా ఇమోజీసే వాడతారు
కొందరు అప్పుడప్పుడు మాడ అప్పుడప్పుడు ఆ గూగుల్ ఏమది మొత్తం గూగుల్ ఏమది
ఇవడ పోవలే
ఓ
హ్యాండ్స్ రేస్ చెప్తారు ఆ గూగుల్
అదే చూడాలి ఇక వేరే దాంట్లో టెక్ మహేంద్రలన్నా కోగ్నీ దాంట్లోనన్నా చూసుకుంటా
అస్ ఇకా ఎన్ని రోజులు ఉంటాయి అయిందా పది నిమిషం
అయింద అనుగాంట పన్నెడుయి ఇయో అయింది నయ
గుడ్ నైట్